హలో హాయ్ సిస్టర్ బాగున్నారా బాగున్నాను సిస్టర్ తిన్నారా
తిన్నాను మీరు తిన్నారా ఏం చేశారు స్పెషల్
అవును మా ఇంట్లో నా బేరకాయ పప్పు సిస్టర్ ఏంటి సిస్టర్
ఏం కర్రీ చేసారు
బీరకాయ పప్పు సిస్టర్ మీరు
నేను సాంబార్ చేసాను హ్మ్ పాప్ డాల్ చేసాను తిన్నాను ఇప్పుడే డిన్నర్ అయింది లంచ్ అయింది మీది మీరు తిన్నారా
ఏంటి సిస్టర్
తిన్నారా మీరు వినిపయట్లేదా నా వాయిస్
ఆ వినిపిస్తాంది సిట్టర్
తిన్నారా మీరు
ఆ ఆ తిన్నాన్ సిస్టర్
చడియా
బేరకాయ పచ్చడి ఓకే
ఎలా చేస్తారు కో ఎలా చెప్ ఎలా చేస్తారు చెప్తారా కొంచం బీరకాయ పచ్చడి
కాయ్ పచ్చడి నాకు తెలియదు సిస్టర్
ఇప్పుడు ఏం ఏం ఏం కర్రీ అన్నారు మీరు ఇప్పుడు బీరకాయ పప్పు ఆ నాకు బీరకాయ పచ్చడి అన్నట్టు వినిపించింది
లేదు లేదు బీరకాయ పప్పు సిస్టర్ పచ్చడి కాదు పప్పు
పచ్చడి అనుకున్నాను
పచ్చడి సిస్టర్ నాకు
మా మ్యాంగో చట్నీ పెట్టా తిను
ఏంటి సిస్టర్
మ్యాంగో మ్యాంగోస్
ఆ మ్యాంగోసు
ఓ తిన్నారా అవును సీజనల్ ఫ్రూట్స్ తింటారా ఫ్రూట్స్ తింటారా ఇష్టమేనా
నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం సిస్టర్ ఇంకా వాటర్ మీలోన్
ఆ మ్యాంగో చట్నీ మ్యాంగో చట్నీ
మ్యాంగో చట్నీలు అంతగా తెలియదు సిస్టర్ ఏదైనా అమ్మోలు అమ్మో
ఆ మీకు పెట్టరాదా
మాకంద ఈ పప్పు సాంబారు రసము ఇంకా వంకాయ కర్రీ ఇంకేమన్నా చిన్న చిన్నవి అయితే చేస్తాను
అ
నాన్ వెజ్ తింటాను సిస్టర్
తింటావా
ఆ బాగా ఫుల్గా
కోలేదా పాప
మా సిస్టర్ వాళ్ళ
ఆహా ఓకే ఓకే
అలా ఇంకా ఏం ఏం చేస్తారు సిస్టర్ స్పెషల్స్
నేను చేస్ త అన్ని చేస్తా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తా ఒకవేళ ఒకసారి పాప్ అయినా కూడా మ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తా చేస్తాను నాన్ వెజ్ చేస్తాను ఎక్కువ నాన్ వెెజ్ నాన్ వెెజ్ అంటే నాన్ వెెజ్ ఇష్టం ఎక్కువ ఇంట్లో నాన్ వెెజ్ తింటాం మేము
ఓకే
చికెన్ బిర్యానీ చికెన్ పులావ్ చికెన్ ఫ్రై మటన్ బిరియాని మట మ టన్ పలావ్ ఫ్రాన్స్ ఇలా చేస్తా మీరు తింటారా నాన్ వెజ్
అ తింటాము సిస్టర్ మేము ఎక్కువ బయటే తినేస్తాం నాకు అంతగా చేయడం చేత కాదు
బయట ఫుడ్డు కన్నా మనం ఇంట్లో చేసుకుంది బాగుంటది కదా
టలు కూడా రావు నాకు
వంటలు రావా
అంతగా రాదు సిస్టర్ అందుకే బయట తినేస్తాం ఎక్కువ ఏదైనాచ్చ కావాలి అనుకుంటే బయట తినే
అంటే ఏంటి బిర్యానీ అవి ఇవి తింటా
ఆ బిర్యానీ ఇంకా కబాబు అట్లాంటివి
ఆ
ఇంకేదైనా స్వీట్ ఐటమ్స్ కూడా
స్వీట్స్ ఎక్కువ ఇష్టమా హార్ట్స్ ఎక్కువ ఇష్టమా
హార్ట్సే ఎక్కువ సిస్టర్ స్వీట్స్ అంతగా ఏం తినమ్
ఆ
స్వీట్స్ తిన్నాను అనేసాను అంటే దగ్గు చేస్తుందిని చెప్పి భయంతో తినము
ఆ
మీరు చేస్తారా సిస్టర్ స్వీట్స్
చేస్తాను గులాబ్జాము నిన్ననే చేశాను గులాబ్జాము
ఓకే ఇంకా ఏమేమి చేస్తారు సిస్టర్ స్వీట్స్ అయితే
స్వీట్స్ సేమియా చేస్తాను
హాట్లో
ఆట్లో అన్నీ చేస్తా స్నాక్స్
ఓకే మొత్తం యూట్యూబ్ అంటారా
హే లేదు అంటే రాని కొ కొత్త కొత్త వాటికి మాత్రం ట్రై చేస్తాను మిగితేవాని చేస్తా స్నాక్సే చేస్తా డిఫరెంట్ డిఫరెంట్వి
మీ సైడ్ ఏంటి సిస్టర్ స్పెషల్ ఐటమ్ము
మా సైడు అన్ని నాన్ వెజ్ బాగా తింటాం మా సైడ్ వాళ్ళు అలా వెజ్ ఐటెమ్స్ అన్ని పప్పు ఆ వాంగ్ కాయ్ గోంగూరపప్పు ఇవి మీరు మీిసైడ్ ఏంటి స్పెషల్
మా సైడ్ అంటూ ఉంటే ధమ్ బిర్యానీ
ధమ్ బిర్యానీ ఫేమస్
చేస్త హైదరాబాద్ దమ్ బిర్యానీ
మా సైడ్ బాగా వచ్చి బిర్యానీ చేస్తా
ఓకే అది విన్ నేను వినలేదు ఇంకా బాబాచి బిర్యానీ అ
మ మా సైడ్ బాగానే ఉంటద్ ధమ్ బిర్యానీ మండి
ఆ మండి తిన్నాను
మండి తిన్
ధమ్ బిర్యానీ అయితే ఇంట్లో కూడ చేసుకొని తింటాం
ఎళ్లు ఇంకా ఏంటి నాన్ వెజ్ లో వెజ్ లో ఏం ఫేమస్
త్తోంకాయ కూర
అ
అ గుత్తి వంకాయ కూర నాన్ వెజ్ లో వచ్చి మామూలుగా ఇంట్లో చేసుకునేది అయితే నాటికోడు పులుసు సంగటి
ఉ
అంటే చేపల పులుసు మామిడికాయ వేసి చేసుకుంటాము కదా
చేస్తరా మీరు చేపల పులుసు లో
ఆ అవున్ సిస్టర్
మేము వెయ్యము మా మ్యాంగో మేము పప్పులో కానీ లేకుంటే ఇది పప్పులో వేస్తాము లేకపోతే పులిహోర వేసుకుంటాము మ్యాంగో చట్నీ లేకుండ కానీ బాగుంటుందా ఫిష్లో వేస్తే
బాగుంటుంది సిస్టర్
పుల్ల పుల్లగా ఉంటద అంటే చింత పులుసు పోయ్యరా
చింతపండు కూడ పోస్తారు అంటే మ్యాంగో వేసేటప్పుడు ఏం చేయాల అనేస్తారంటే పులుసు కొంచెం తక్కువ ఎక్కువగా పోసుకోవాలి అంటే మ్యాంగో వేస్తే ఇంక పులుపు ఎక్కువైపోతుంది కదా
అవునవును అది పులుపుకి ఇది పులుపు కి ఎక్కువ తినాలనిపిియదు ఇంకా వంకాయ కూడా వే వేసుకుంటారంత కదా వంకాయ కుడ వేస్తారా
వంకాయ వేమ్ సిస్టర్ ఒట్టి మ్యాంగో మాత్రమే వేసేది వంకాయ అవంతా ఏమేయరు మ్యాంగో ఫిష్
పీసేస్ వేస్తరా
ఆ ఒక రెండు పీసులు మూడు పీసులు పుల్లగా ఉండేదయితే ఒకటి రెండు వేసుకుంటారు అంతే మామూల్గా ఇప్పుడు ఇవి
ఉమ్
చె పులుపు లేకుండా ఉంటే ఒక రెండు నాలుగైదు పీసులు వేసుకుంటారు పుల్లగా ఉండేది అయితే ఒకటి ఈ రెండు అంతే ఎక్కువ పుల్లగా అయిపోతది కూర మనక్ తినాలిని కూడా అనిపించదని తక్కువగ చేసుకుొనే
అ
నా చెందు కంటే మాయ నిట్న పన్నమ్మ మా ఇంట్లో ఎవరు తినరు సిస్టర్ మా ఆయన తినడు మా బాబు తినడు సో నేను నేర్చుకోలేదు చేపల పులుసు చేపలే తినరు సిస్టర్ మా ఇంట్లో తినేది నేను ఒక్కటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేసుకుంటాము
అయ్యో అంతేనా సై మీ బాబు కూడా అలవాటు చేయలేదా ముళ్ళులు ఉంటాయనగా చికెన్ మటన్ తింటారా పిల్లలు ఉం
బా టూ ఇయర్సే బాబుకి ఇప్పుడు ఇప్పుడు పెడతా ఉన్న చికెను మటన్ ఒక్కొక్క కరవ అంతే
ఏమ్ కాదు వన్ ఇయర్ క్రాస్ అయిందంటే పెట్టొచ్చు చికెను కొంచెం చిన్న చిన్న చిన్న పీసెస్ లాగా చేసి బాగా బాయిల్డ్ ఏసినంక
వాళ్ళు తినేదే ఒక్కొక్కరవ తింటారు దాంతో కూడా ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టుగా తింటాడు నా కొడుకైతే
అంతేనా స్నాక్స్ చేస్తారా మరి పిల్లలు ఉన్నారు కదా ఏమైనా స్నాక్స్ లో స్పెషల్ ఏమైనా చేస్తారా
అ
లేకపోతే బయటి బయటియ తీసుకొస్తారా టైమ్ లేక
ఏంటి హలో
ఆ వినిపియట్లేదా
వినిపిస్తుందా సిస్టర్
ఆ వినిపిస్తుంది నాకు నేను మాట్లాడుతున్నాను ఇదే వాయిస్ వస్తలేదు నాకు
ఓకే
పిల్లలు ఉన్నారు కదా స్నాక్స్ చిరి తిండి లాగ ఏమన్నా తింటారా ఏమన్నా వెరైటీస్ చేస్తారా ఉం మురుకులు కానీ పాపటాలు కానీ వడియాలు పెట్
అన్ని ఇంట్లో వాళ్ళు చేయడమే సిస్టర్ నాకైతే ఏం చేత కాదు ఫుడ్ ఐటమ్స్ ఇంకా ఏం నేర్చుకోల ఏదైనా కావాలి అంటే చెప్పాను కదా బయట తెచ్చుకుని తినేస్తాం అనేసి నని
అంతే అదే ఇది ఇగ ఇదే ఈజీ
ఆ ఇంకా మా సైడ్ వచ్చి అప్పటికప్పు ఇప్పటికి చేసి అమ్ముతారనమాట మనకి ఎదురుగానే చేసి సో అట్లాంటి ఫుడ్ ఐటమ్స్
మన ఇంట్లో చేసినట్టు ఉండయి కదా
చకోడీలు ఇంకా నిప్పట్లు
ఎపి పిల్లలు ఉన్నారు కాబట్టి స్నాక్స్ ఉండాలి కదా కంపల్సరీ ఏదో ఒకటి
ఆ మా వాడికి బయట ఫుడ్స్ అంతా ఏ మా ఇప్పటికైతే ఇంకా ఏం పెట్టలేదు సిస్టర్ స్నాక్స్ వంత మా వాడికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్త దిని చెప్పానినని బయట
ఉం ఇంట్లో ఫుడ్డే పిల్లలు కాబట్టి మనం వాళ్ళు ఎలా చేస్తారో బయట ఫుడ్ మనకి తెలియది
ఇంగ ఏం పెట్టలేదు బాబు ఏమన్నా అంటే ఇంట్లోనే వచ్చినటివి మాత్రం చేసి పెట్టేది హ చికెన్ ఉడగబెట్ట ఇవ్వడాలు గుడ్డు ఇంగ పాలు ఇంకేదైనా అంటే డ్రై ఫ్రూట్స్ అంతే
ఏం కాదు పెట్టండి ఏమన్నా ఉప్మా గానీ ఇడ్లీ గాని దోషగాని పెట్టండి అవిటికెం కాదు అవి కదా
ఉప్మా తినడు సిస్టర్ ఇడ్లీ దోశ అంటే తింటాడు ఉప్మా తినడు పొంగల్ తింటాడు పొంగల్ చేస్తాను ఇంగ సేమియా అంటే అది ఇంకా మింగుడు పడడం లేదు అవి అది కూడ తినడం లేదు తింటాడు
దొడ్డటుకులు ఉంటాయి కదా మెత్తగా ఏం ఏం తింటే పెట్టండి వాళ్ళ పెద్ద పెరిగినాక వాళ్ళే తెలుసుకొని తింటారు చిన్నప్పుడు ఎవరు ఎ కొంత మంది చిన్నప్పుడు తింటారు కొ మంది పెద్ద అయ్యాక తినడు కొంతమంది ఏమో
పెద్దయ్యాక మనం చెప్పాల్సిన అవసరమే లేదు సిస్టర్ బయట ఫుడ్డే ఎక్కువ తినేస్తారు వాళ్ళు ఇంట్లో కంటే
ఇంక వేరే వాళ్ళకిిల్లళ్తే మనం కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే
నేను ఇంక కాలేజ్ టైంలలో బయట ఫుడ్ ఎక్కువ తిని అలవాటు అయిపోయింది కాబట్టి ఇంటి ఫుడ్డు మర్చిపోయినా నేనైతే అప్పుడు
అంతేనా నేను చిన్నప్పుడు ఆనియను ఇవన్నీ ఏం తినకపోయేదాన్ని